వచ్చేలగాన్
ఎం చేతన్నావురా
ఏం లె అక్క కాలే వచ్చింది గా నాకు మళ్ళా
హలో
హలో తిన్న అక్క తిన్నారా మీరు తింటా తిన్న మీరు తిన్నారా బెండకాయ
ఏం కూర్రా
బెండకాయ అక్క బెండకాయ
అన్నమ చపాతా చపాతి చెసుకున్నారా అన్నం వన్డుకున్నారా
అన్నమే అక్క చపాతి కాదు
అన్నమేనా ఏమ్ చెత్తన్నావు
ఏం లే కాలినే బయటికీ పోదమని చుతున్నాం ఏం లే అక్క కాలినే బయటకి పోదమని చూస్తున్నాం
ఎక్కడికి
అట్లా బయటికి పోయి చాయ్ తాగుదామని.
ఆహా రేపేటు మరి ప్లానింగ్.
రేపు ఎటులేదు రూమ్లనే.
రూమ్లనేనా సినిమాకు పో సినిమా పోయినా అంటే పెద్ధి సినిమాకు పోయినవా.
పోలేదు పోదు. చూల్లే చూల్లే పోతే పోవాలె రేపు పోదామనే చూత్తాన్నం.
అంత ఏం మంచిగా లేదంటల్లుగా.
ఆ అదే ఈ సూర్య సన్నాఫ్ కృష్ణ తెల్సా సూర్యగాని సినిమా. అది రీ రిలీజ్ అయితే పోదమని చూత్తాన్నం.
ఆహా.
తెల్సా అక్కా సూర్యా సన్నాఫ్
నాకేం తెల్సు. త్తదిరా నేను ఊర్లో ఉండేదాన్నే నాకు ఎవడు చెప్తడురా నాకు సినిమాలే తెలవదు బావ వత్తనే ఇగ.
సినిమాలు అప్పుడు చూల్లేదా నువ్వు స్కూల్ల ఉన్నపుడు అది పాత సినిమా.
ఏది చూడ్లె సినిమాలు కూడా కాలేజ్ల కూడా చూడ్లే ఇగొ ఇగ పెళ్ళయినంకా ఎ మా అక్కడ హిందీ సినిమాలు చూశిన. ఈ అర్ధం అయితదిరా నేను కొంచెం కొంచెం మాట్లాడతా. కొద్ది కొద్దిగా మొత్తమేం మాట్లాడగాని కొంచెం మాట్లాడతా.
కొంచం నాకు కూడా వత్తది కొంచెం కొంచెం.
మరి నేను ఎక్కడ ఉన్నరా ఇక్కడ్నే ఉన్నా కదా మొ త్తం బావ తోని పోతే వచ్చేదేమో ఆ పోయినంకా కూడా ఇగ అమ్ములు పుట్టే, అమ్ములు తర్వాత చింటుగాడు ఇంకేడ ఇగ.
బావకు వత్తది కావచ్చు మొత్తం.
బావ తమిళ్ మాట్లాడతడు, హిందీ మాట్లాడతడు.
అమ్మా తమిళ్ కూడ మాట్లాడతడా.
ఆ ఆ తమిళు కూడా తమిళే మంచిగా అత్తది హిందీ కంటే ఇంకా.
తమిళ్ గమ్మతుంటది తమిళ్ భాష.
నాకు మాట్లాడరాదు. నాకు అర్ధం అయితదిరా తమిళ్ మొత్తం అర్ధమయితది కాని మాట్లాడరాదు.
పోదం ఆరా బయటికి. తమిళ్ అర్నా తమిళ అర్థం అయితదా.
అర్దం అయితది నాకు. మా ఫ్రెండ్ ఉన్నది. ఆ అంటే అక్కడ రూమ్ దగ్గర.
ఆ రూమ్ దగ్గర ఫ్రెండా అవును ఎట్లా ఇగ కాదు ఓన్లీ తమిళా. ఇంగ్లీషా.
ఇంగ్లీష్ మాట్లాడ తమిళ అన్ని మిక్స్ ఇగా కన్నడ, తమిళు తెలుగు అన్ని మిక్స్ కన్నడ నాకు దూ నా ఇ అంత సిగ్గుతీత్తన్నవు ఎందిరా. నాకు కన్నడ కూడా అర్ధమైతదిరా, హిందీ కూడా అర్థమయితది, తమిళు కూడా అర్ధమయితది. తమిళ్ కొంచెం ఎక్కువ అర్థమయితది.
ఉహ్.
టైం పాస్ అన్ని మాట్లాడత్తది కానీ
ఫోటోస్ దిగుదామా, పోదామా.
ఫోన్ చేసిరా రా అమ్మ గిట్ల
చేయాలె అక్క
బాబూ
ఎవరు చేయలే
ఆ
అప్పుడే అప్పుడే మాట్లాడిన నేను
చెలతో చెల్ల పోయింది కాలేజ్ కి ఇంటికాడే ఉన్నదా
ఇంటికానే ఉంది
రా
హ్మ్
ఏం చేత్తరూ ఇంకా
ఏమి లేదు ఇప్పుడే బయటకి పోతానాను
తిన్నది అంతా డైజెషన్ కావాలా ఇప్పుడు ఆ అన్నందినంక చాయి అంద్ర
చాయ కదు చా వేరే ఏదన్నా కూల్ డ్రింక్
అబో ఏ కూల్ డ్రింక్ రా ఈ కూల్ డ్రింగ్ ఆ కూల్ డ్రింగ్ ఆ
ఈ ఇదే థమ్స్ అప్
తమ్సాబులు తాగద్దు కాదురా అది మంచిడి కాదు కాదురా
ఏం గాడు తగేతోల్లు తగితలేరా అక్క
అందరు చస్తారు అట్లా ఉంటదార చాప చాపు ఇప్పుడు కూల్ డ్రింక్స్ నేనైతే తాగక మూడు సంవత్సరాలు తెల్సా నమ్ముతావా
ఉ
నమ్ముతవార ఆ అగొ అమ్ములు అమ్లు కడుపులో పడ్డప్పుడు బంద్ చేసిన తర్వాత ఒక్కసారి రెండు సర్ల తాగిన పుట్టినాక మళ్ళీ చింటుగాడు బా పుట్టినాంక తాగిన ఇప్పుడైతే ఇంకా తాగట్నే తాగట్లేదు అంతా ఆ టైంల మంచిది కాదు కదా తగడం అని చెప్పి తాగలే మెడిసిన్ చేసుకునేది కదా అప్పుడు టాబ్లెట్స్
కూల్డ్రిగు తక్కువనే తాగుతాం ఎక్కువ ఇంకా జ్యూస్లు అవే రాత
జూస్ ఏవీ స్టోర్ చేసేటియ మక్సీ పట్టి ఏటియా ఎమట అది ఆ ఫ్రెష్గా ఉన్నాయిదా అవి స్టోర్ చేసినాయి అవి అలా కాకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ రేపూపోతారు
అదే అవి ఉంటాయి బాదం మిక్స్ అవి ఉంటాయి కదా
చ్చి అవి తగదు రా సోర్ చేసేతియాయి
హ్మ్
వర్షం పడ్డాదార ఆడ
లేదు లైట్ గా పడ్డది అటు సైడ్
ఇక వర్షం లేదు ఏం లేదు ఎండకు అసలు రెండు కూలర్లు తెలుసుగా రెండు పెట్టినా సరిపోవట్లే రెండు పెట్టినా సరిపోవట్లేదు రా ఆసలుకి
హూలదా
ఆ రెండు ఉన్నాయి నువ్వు మొన్న వచ్చినప్పుడు చూలేద బయట ఒకటి ఇంట్లో ఒకటి ఆ ఆ ఎండా మధ్యాహ్నం మస్తు ఎక్కువ ఉంటది
ఆ
మధ్యాహ్నం మస్తు ఎక్కువగా ఉంటుంది రా
ఇటు ఎక్కువ కొడతలేదు ఎండ తక్కువనే కొడుతంది ఇప్పుడు మొత్తం
డిగ్రీస్ అట
ఆ ఇటు కూలు ఉంటాది కొంచెం కొంచసేపు కొడతాంది కొంతసేపు వెదర్ వేరే కూలు ఉంటాది
ఆ ఆ
అమ్ములు ఏం చెత్తంది అక్క
ఈ స్కూలు పంపాలి అమ్ములు ఇగ
పంపుర్రి స్కూలు కు
ఇప్పుడు ఇప్పుడు పంపింయర్ర బుధవారం నుంచి పంపిస్తా
ఆ జ
ఆమెకట వాటర్ బాటిల్ కావాలన్నట లంచ్ బాక్స్ కావాలన్నట
ఆహో మొన్న వచ్చినప్పుడు ఆడ మాట్లాడితేనే లేదు కని ఫోన్ లో మంచిగా మాట్లాడింది
మాట్లాడుతది రా ఏం చేతన్నవ్ అన్నం తిన్నావా
మొన్న మంచిగా మాట్లాడింది మొన్న ఒక్కసా ఏం లే ఇగ
చూస్తే భయపడుతంది రా చాలా సంవత్సరాలు అంటే చాలా రోజులు అయితంది దగ్గర దగ్గర వన్ ఇయర్ కావచ్చు
ఆ వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది
అందుకోసం అనే కానీ కొద్దిసేపు మాట్లాడు ఫ్రీగా అయింది అనుకో మంచిగా మాట్లాడుతది మాట్లాడుతది వత్తది
అదే అప్పుడు కూడా వచ్చింది ఆ రోజు
వత్తది రా మంచిగా చూసుకుంటే మంచి గానే వత్తది వాడు ఎట్లా తిడుతాండారు వాన్ని చిట్టుగన్ని గట్నేనారా తిట్ తిట్టేది
హ్
కూలర్ తీసుకోవాల్సి అత్తదనీ తీసుకోపోట్లేడు అట కూలర్ తీసుకోలన్నార నీ కోసం ఇప్పుడు మేము అని అంటలేడా
హా
మేమే రెండు తీసుకున్నామురా వాడేంది తీసుకునేది
అ
అవి అంతకు ముందు ఉండే పాతది ఇంట్లో గాని కొంచెం దక్కువతంది కరబయింది మోటార్డి కరాబ్ అయి తే అవి పెట్టించినాం అవి పెట్టించినా కూడా తక్కువ వస్తుందని మళ్ళా బావ కొత్తది తీసుకురా అని ఎంబడివడితే అత్తమ్మ మల్లవోయి ఇంకోటి తెచ్చింది ఐదు వేలువెట్టి తీసుకో అమ్మ కూడా తీసుకుంటాఅనే తీసుకోలేదా
తీసుకోలేదుఇగ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇగ నెక్స్ట్ ఇయర్ తీసు నెక్స్ట్ ఇయర్ పక్కా తీసుకోవాలి ఇగ
ఉ
ఏమో ఈ సారీ తీసుకుంట అన్న మేము ఇంటికాడ ఉంటే నేను ఉంటే తీసుకొని వెళ్దాము కని నేను ఇక్కడనే ఉంటినీ ఆ పది రోజులే ఆడున్నా పదిహేను
మమ్మీ ఇవ్వాలా కాదారా
వాళ్ళకి ఉండాలే నా దగ్గర తీసుకుంటానీ ఇంటికా ఉంటే తీసుకో తీసుకోఅని ఎమ్మటివడి
వాళ్ళు తీసుకోర్రా ఎందుకంటే బాపు గొర్ల తోటే పోతా తాడు అమ్మాయిగా పనికే పోతేది మాకు ఎందుకు అని అంటారు
అదే నీ ఇంటికా ఉంటే తీసుకో తీసుకో అని వెంబడి పడు మొత్తం ఇన్నే ఉన్నాను నేను ఒక పది రోజులే ఆడే ఉంటీ
ఆ ఇప్పుడు పోవు ఇంటికిఇగ
ఆహా ఇప్పుడు పోను ఇగ
ఆ మీమేం కూడా ఇప్పుడు రామ్ ఇగ
ఆ మీరు ఎప్పుడు వచ్చిల్లు
ఎప్పుడు రాము ఇ ఇప్పుడు రాము ఎప్పుడూ రాము మరి మేం ఏంజేయలిరా
ఉ పిల్లాడ పిల్లోడా సరే రా అంటున్న
బయట ఫుడ్ ఎక్కువ తినకురా అయిమంచివికావు
ఏం తినమాక్క బయట ఎక్కువ తినం ఏమా టిఫిన్ బిర్యానీ ఎప్పుడు అప్పుడు బయట తినడు అంటే టిఫిన్స్ తింటాం టిఫిన్స్ ఏమి కాదు కదా తింటే.
ఆ టిఫిన్ ఇంగా మీరు
టిఫిన్ ఇంత పొద్దున వంకోపోతే అప్పుడప్పుడు
కుక్క సౌండ్
నేను ఇడ్లీనేతీనా
మరెంతింటవ్
తింటే వడ వడ పూరి లేకపోతే లేకపోతే బోండా ఇడ్లీ